హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా
హ్మ్ బాగున్నా మీరు బాగున్నారా ఏం చేస్తున్నారు నా వయిస్ వినపడుతుంద మీకు హలో అండి నా వాయిస్ వినపడుతుంద ఆ వినపడుతుందా
తన్నావా
ఆ తిన్నాను ఇప్పుడే
ఏం తిన్నావ్
ఆ చింతొక్కు తిన్న
అవునా
మీరు తిన్నారా
ఆ తిన్నాను ఇప్పుడే తిని నీతో ఫోన్ మాట్లాడుతున్నా
అవునా
ఆ రేపు మా పెద్దమ్మవన్న మా అన్నకి. శాలరీ ఇంక్రీజ్ అయిందని కోళ్లు కోస్తున్నారు.
అవునా సాలరి ఇంక్రీస్ అయిందన్న.
ఆ హా
రేపు అంతా మా ఫ్యామిలీ అంతా కలిపి ఒకచోట డిన్నర్.
ఓకే, విందు భోజనం లాగా.
ఇక అందరు ఫ్యామిలీ అంతా ఒక చోట గ్యాదర్ రేపటి నుంచి లే.
అవును అవును లేండి.
ఒక్కొరు ఒక చోటు ఇగ కోళ్ళు కోసుకొని వస్తారు. ఒక్కొక్కో స్వామి దగ్గర.
హ్మ్ హూ మూడ.
ఎనిమిది కోళ్ళు.
ఎ నిమిదా.
హ్మ్ బారా నువ్వు తిందు వు.
చికెన్ తింటనా నేను బాగా. నేను చికెన్ బాగా తింటాను. భారీగా తింటాను.
అందుకే రాన్ అందుకే రాన్ పిలుస్తున్నా.
వస్తలే అండి, మీరు చేస్తారా లేకపోతే వేరే వాళ్ళు చేస్తారు. సర.
అమ్మ వాళ్ళు చేస్తారు మనం చేస్తే తిననికి రాదు.
అవునా మీకు చికెన్ చేనికి రాదా.
రాదు రాదు చెయను ఎప్పుడు.
అంటే చాలా మంది తినకపోనా చేస్తారు గదా.
మా అమ్మకి రాదు. నాకు రాదు.
నా వాయిస్ వినపడుతుందా.
ఆ వినిపిస్తుంది.
హమ్
మా అమ్మకు రాదు నా తమ్మ. నాకు రాదు మా డాడీ చేసుకుంటాడి ఇంట్లో ఉంటే.
అవునా నాన్ వెజ్ నాన్న చేస్తారా.
ఆ నానే చేస్తాడు, ఇప్పుడే. అయితే మా అమ్మమ్మ చేస్తుంది.
అమ్మమ్మ. అంటే రేపు రేపు అందరికి కూడా చేస్తారా.
రేపా, ఆఅందరికి వాళ్ళే చేస్తారు.
బయట నుంచి ఎవరు వచ్చి చేయరా.
లేదు ఇంట్లో వాళ్ళ అంతా కలిసి చేస్తారు.
హుహు
అందరుూ కలిసి చేసుకుంటేనే సందడి ఉంటుది. బయట. బయటోళ్లు వచ్చి చేస్తే మనకి ఏంది ఉంటుంది. ఒక్కొక్కరు పని చేస్తా. అంటే బాగుంటుంది.
మేము అంతే మా ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ జరిగితే పిల్లల బర్త్డేస్ కానీ లేకపోతే. అతే పెద్దవాళ్ళ మ్యారేజ్ డేస్, కానీ ఏదైనా ఉంటే. ఖచ్చితంగా రోజు బిర్యానీ చేస్తాం అనమాట. మేము చేసుకుంటాం అందరం ఒకచోట కూర్చొని. ఫ్యామిలీస్ త్రీ ఫ్యామిలీస్ అంతా ఒక చోట కలిసి. చేసిసుకుంటాం ఫుల్గా ఉండదు అంత. ఏజడ్ సేమ్ ఏజ్ పర్సన్స్ కదా. కజిన్స్ అంటా సో అంతా జోలీగా ఉంటది.
బావుంటది గదే అట్లున్టే
అవును ఏమంటే పిల్లల్లూ కాకో కాకుండా పిల్లల్లు మరీ పెద్దోల్లు కాకోకుండ సేమ్ ఏజ్ గ్రూప్ ఉంటే బాగా బావుంటది ఉమ్
హ్యాపీగా ఒకి వన్ ఇయర్ టూ ఇయర్స్ అ
అంతే ఆ మాత్రం ఉండొచ్చు.
ఇంకా ఎక్కడికెళ్లలేదా ఫ్యామిలీ ట్రిప్స్ ఏం ఎల్లలేదా సమ్మర్ లో
ఊ మొన్న శ్రీశైలం వెళ్ళం శ్రీశైలం తిరుపతి
మీ వాయిస్ బ్రేక్ అవుతుంది చెప్
శ్రీశైలం తిరుపతి మంత్రాలయం యాగంటి ఇవన్ని వెళ్ళిన.
ఎప్పుడూ
శ్రీశైలం ఇది మొన్న రీసెంటు వెల్లిన.
ఆహా
తిరుపతి సేవకయితే వన్ మంత్ లాస్ట్లో పోయినా.
ఆహా అయితె సమ్మర్ లో బాగా తిరిగారు వెకేషన్స్కి.
తిరిగానూ.
నేనా నేను సమ్మర్ అంతా ఈదే అయిపోయింది నాది. జస్ట్ మే ఫస్ట్ ఆ టైమ్ లో ఒకటింటికెల్లే సొచ్చిరా. మే ఫస్ట్ కెళ్ళా ఇంటికి మళ్ళీ ఇప్పటి వరకు ఇంకా ఇంటికెళ్ళల్ లేదూ పోవాలనుకుంటున్నా సాటర్డే అలా.
ఒకసారలా పోయేసి ఒస్త.
అదే వీకెండేసే పోవచ్చ.
అన్నొస్తానన్నారు. అవును అన్నొస్తానన్నారు నేను అన్న నైట్ ట్రైన్ ఎక్కేసెళ్ళిపోతాం. మళ్లీ ఒచ్చేటప్పుడు నైట్ ట్రైన్ ఎక్కేసొస్తే మార్నింగ్ మరి ఆఫీస్ కంతా కలుసుకోవచ్చు.
అవున్లే పొలాలట్లున్నాయా మీకూ.
పొలాలు అన్
ఏం లేవు. అప్పుడుండే ఆ అప్పుడుండే. పొలాలు కాదు గానీ ప్లేస్ ఉ ప్లేసెస్ ఉండే.
అవునా.
ఊ అవసరానికి అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఇచ్చేసారు.
పొలాలేం లేవ్.
అవునా.
నేనండి మీ పొలాల్లో ఏం పండిలేదా వర్షాకాలం ఒస్తుందీ విత్తనాలేస్తర.
ఆ ఇబుడేం లేవ్.
అంటే ఇప్పుడు వర్షాకాలం గదా ఇప్పుడే కదా పండియాల్సింది.
అంటే ఇంకా వాన ఇంగా బా పడలా ఇంకా వాన పడితే ఇప్పుడు ఎత్తుకొచ్చు.
ఆ ఇక్కడ రోజు పడుతూనే ఉంటుంది బెంగళూరు లో
పడే చోట పడదు పడని చోట అయితే పండే చోట ఏమో
మాకు రోజు కరెక్ట్ ఏడు అయితేనే పడతది
క్లౌడ్ నే మామూలుగా ఇప్పుడైతే వాతావరణం కూల్గానే ఉంది వర్షం పడుకుండాంది అంతే
ఉహుమ్
ఆహ
ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి వర్షాకాలమే కాబట్టి
అదే ఒక్కసారి ఇంకా వాన పడిందంటే అందరు ఇక వచ్చే నెలలో విత్తనాలు పెట్టేసుకుంటారు
మీరు ఎదేస్తారు ఎక్కువ పత్తి వేస్తారా
ఆ
పత్తి పత్తి వేస్తారా మీరేమన్నా ఎక్కువ
ఉమే మే మే ఎక్కువ పత్తి వేస్తాం పత్తి లేకపోతే ఏంటన్నా వేరేయి వేసుకుంటాం మొక్కజొన్న కొర్రలు అట్లాంటివి వేసుకుంటాం
పొలాలేకి వెళ్ళే అలవాటు ఉందా మీకు పొలాలేకి కే అంటే మామూలుగా వెళ్తా ఉంటారా
నన్ను ఫ్రీగా ఉంటే పోతా ఉంటాం
ఆమ్ మా అమ్మమ్మ వాళ్ళకు ఉన్నాయి పొలాలు ఆ ఆ అమ్మమ్మ వాళ్ళకు ఉన్నాయి వెళ్తా నేను ఎంతవరకేంది పొలాల్లోకి అంటే ఓ క సారే వేలా పోలాల్లోకి అమ్మమ వాళ్ళ దగ్గర అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఒకసారి వెళ్ళా ఇక్కడ జస్ట్ ఊరికే ఎక్కడికి నేను ట్రిప్ కి వెళ్తున్నప్పుడు అప్పుడు పొలాలు ల్లోకి వెళ్ళాము మామలుగా పొలాలు చూడాలి అన్నప్పుడు అయితే ఒకసారి వెళ్ళా అదే పన్ని గా దాని కోసమే అని ఆ వాళ్ళ అప్పుడు పత్తి వేసిండ్రి పత్తి
ఆ
వెళ్లి చూసేసి ఎంత హైట్ ఎండ్
పత్తి అయితే మనకి బాగుంటుంది ఎందుకంటే వర్షం పడకపోయినా మొండిగా బతికి పోతాయి చెట్లా ఇంకా వేరే పంటలా ఖచ్చితంగా నీళ్ళు ఉండాలంటారు మాకు నీళ్ళు ఉండవు మాకు వర్షం నీళ్లు పడితేనే పంట ఇంకా లేదంటే లేదు ఇంకా కాలువలికి డిసెంబర్ లో వదులుతారు నీళ్ళు మాకి అంతవరకు వదలరు అంతవరకు ఇంకేం పెట్టుకునేకు ఉండదుంగా
ఏ ఏ కాలువ నీళ్లు వస్తాయండి అటు సైడు
డ్యామ్ ఏది శ్రీశైలం డ్యామ్
ఓకే ఆ వాటర్ వస్తాయా
అ అక్కడ వదిలితే మనకి ఇక్కడ అంతా వస్తాయి వాటర్
ఆహా
అమ్ ఇంకా ఆ నీళ్ళే మూడు నెలు వదులుతారు ఇంకా మూడు నెలు మళ్ళా ఇవి పోగాయల బ్రో ఇప్పుడు జూన్ లో సరిగ్గా పంట పండలేదనుకో చెట్లు ఎండిపోయేది ఏమన్నా జరుగుతే ఇంకప్పుడు ఇంకా డ్యామ్ నీళ్ళు వచ్చినాప్పుడు మళ్ళీ రెండో పంట పెట్టుకుంటారు
ఉహుమ్
ఇంగ అంతవరకు అంతే తోటలయితే బాగా చెట్లకి నీళ్ళు పెట్టుకుంటారు కాబట్టి బాగా పండుతాయి
హు
మామిడితోట్లు మామితోట్లుగానీ ఎ
మీరు ఎల్లార పొలాలు లేకి అవంత వేస్తున్నప్పుడు నా నాటనీకి
ఆ వెళ్ళ
ఉ అన్నీ మా అమ్మమ మళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు నాటడానికి వెళ్ళింటి
అవునా ఏంటి వార
ఏంటో అవి
వరి అయితేనే నాటెది విత్తనం నాటికి పోయింటివ లేకపో
ఏమో నాకంత గుర్తులేదు కానీ అంటే వేస్తున్నప్పుడు పోయింటి ఏమి తర్వాత మళ్ళ పెద్ద నేను పత్తే అనుకున్నా పత్ పత్ ఎస్తారా
ఆహా పత్తి విత్తనలు నాటిస్తార
విత్తనాలు ఎవరైన నాటు తర
ఆ విత్తన లేదు మిషన్ తో పెట్టిస్తార
నేను ఏదో చేశానండి నాకు గుర్తు లేదు ఒక ఫో ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్
ఆహా
ఆ ఏది నడుచుకుంటు వెళ్ళాలాన చాలా దూరం ఉంటది ఆ ఊరు నుంచి రెండు కిలోమీటర్ల ఇట్ల నడుచుకుంటేనే అక్కడికి పోయేకి ఏం పోవు బండ్లు నచకుంటేనేే ఎల్లామ ఎద్దుల బండిలో పోయినం ఎద్దుల బండిలో మళ్ళీ అటి నుంచి కొండ ఎక్కల కొండ మీద పొలాలు ఉన్నాయి మామూలుగా అట్లా సా లేవు కొండ ఉంటుంది కదా కొండ పైకి అట్లే పొలం పైకి అ
ఆహ
ఆ ఇంగ ఒక రోజు పై కెల్ ఇంకా నెక్స్ట డే నుంచి పోడమే మానేసినం
అవును సరే బాయ్
బాయ్ అండి బాయ్